హలో
హలో నమస్తే అండి
హాయ్ అండి ఇలా ఉన్నారు
ఆ మేము చాలా బాగున్నామండి
ఓకే అండి ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఇంకా మేము మా ఇల్లున్నంత శుభ్రపరుచుకొని ఇంకా ఇలా కూర్చొని ఉన్నామండి
అవునండి ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా అండి మనకు కూడా మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటది చూడ్డానికి ఇల్లు కూడా నీట్ గా ఉంటే కూడా ప్రశాంతంగా మనసుకి
ఇక మేమైతే వారానికి కనీసం రెండు సార్లు లేదా మూడు సార్లు శుభ్రపరుచుకుంటామండి మా పరిసరాలను
ఆ ఓకే అండి
మీరు చేస్తూ ఉంటారండి మీ ఇంటిని శుభ్రణ
అవునండి అంటే కొంచెం గడ్డి అట్లా ఎక్కువ వస్తది కదా అది ఎప్పుడైనా ఆ వారానికి ఒకసారి తీసేస్తుంటాం కానీ ఇల్లు కడగడం తుడ్వం ల తుడవడము ఇంకా కిటికీలు గాని దమ్ము పట్ డుతూ ఉంటాయి కదా అండి ఇవన్నీ అయితే డైలీ డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం అండి ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఎంతో కొంత దుమ్ము చేరుతూనే ఉంటుందండి
అవునండి మన పరిశ్రమాలు ఒకవేళ నీటిగా లేకపోతే జంతువు వులు కానీ చిన్న చిన్న ప్రాణాలకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలానే ఇప్పుడు ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కండి ఎక్కువ ప్రతి ఒక్క వస్తువు ప్లాస్టిక్ లోనే ఇస్తున్నారు కవర్స్ కావచ్చు బ్యాగ్స్ కావ చ్చు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు ఇంకా ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాస్టిక్ తో తయారు చేయడం వల్ల అవి అసలు భూమిలో కలుష కంత్ కలిసిపోవు కదండి అవి జంతువులు తిని ప్రాణం పోయే అవకాశం ఎక్ ఎక్కువగా ఉంటుందండి
అవునండి చెప్పింది కరెక్టేనండి ఇప్పుడు అంతా ప్లాస్టికే ఇంకా మనము వంట చేసుకుంటాం కదండి ఆ ప్యాన్స్ అవి ఇంకా చక్కెర వేసుకుంటాము ఇంకా చాపత్తా అవన్నీ బాగా ఏలు తరబడి ఉన్నాయనుకోండి అందులో మైక్ మైక్రో ప్లాస్టిక్ తయారవుతదంట అండి అది మన కడుపులోకి చేరి క్యాన్సర్ కి కూడా దారి తీస్ వస్తుందంట
అవునా అండి
అవునండి
పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అండి దీనికోస మత్తం మనము ప్లాస్టిక్ను తగ్గించ వాడడం తగ్గిస్తే చాలా మంచిదండి
అవునండి ప్లాస్టిక్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి ఇప్పుడు మనము మట్టి కుండలో వండుకోవడము ఇంకా స్టీల్ పాత్రలు ఎక్కువ యూజ్ చేయాలండి స్టీల్ దాంట్లో వండుకోవడం చాలా శ్రేయస్కరం ఇంకా మన త మన అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అన్ని కుండలే అండి చిన్న చిన్న పటువానేవాళ్ళ అండి మా అమ్మమ్మ వాళ్ళు పట్టువలా అండుకునే వాళ్ళము చిన్న ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా ఇంకా అంతలో రైస్ అయినా కూడా చిన్న చిన్న కుండలు చిన్న చిన్న పాత్రలు ఉండేవాం డి మళ్ళ అవి చాలా స్ట్రాంగ్ ఉండయండి కింద వాడేగ అంత ఈజీగా కూడా పలకపోతుండే కొన్ని కొన్ని స్టీల్ ఉండే స్టీల్ అంటే స్టీల్ కూడా కాదండి కొంచెం వెండి లాగా ఉండేదండి ఆ పాత్రలలో ఆ రాగి అలాంటి పాత్రలలో మేము భోజనాలు చేసే వాళ్ళం అండి ఇప్పుడు ప్లాస్టిక్ స్టైల్ కోసం అని ప్లాస్టిక్ వాటిలో తింటే అది కూడా మంచిది కాదండి
అవునండి ఇప్పుడు మనము క్యారీ కడుతున్నది కూడా ప్లాస్టిక్స్ అండి మనము కా అం కాలే కర్రీస్ అన్ని వేస్తుంటాం అది ప్లాస్టిక్ వేడికి కా ఎక్కువగా ఉంటుందండి బాటిల్స్ కూడా మనము స్టీల్ లేదా వుడ్ లేదా రాగి వాడడం చాలా మంచిదండి ఇప్పుడైతే ఎక్కువగా మనము బా ఇప్పుడు ఎండ కాలం కదా మనము నీటి కోసం కుండల్లో పోసుకుంటే మరీ మంచిది దండి ఎందుకంటే ప్లాస్టిక్ క్యాన్స్ లో వస్తే అది ఎండ కాబట్టి విపరీతంగా అది ఇక విపరీతంగా ఎండ కాస్తుంది కాబట్టి ఆ వేడికి అది ప్లాస్టిక్ కర్రీగి ఆ నీళ్ళలో కరిగి తర్వాత మనం తాగి అవన్నీ అనారోగ్యానికి పాల్ పడతాయండి అందు కనీ మనకు వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించడం చాలా బెటర్ అని నేన్ నా అభిప్రాయం అండి
అవునండి ఇప్పుడు ప్లాస్టిక్ తో ఎన్నో అనర్ధాలండి లోపల జరిగేదేదో మన తెలిదు అవి లోపల జరిగి జరిగి లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు మనం చూ సుకుంటున్నాం ఇలాంటి చిన్న చిన్న వాటినే మనము ము ముందే తెలుసుకొని వా ఏమి చేయకపోవడం మంచిది మీరు అనటు సమ్మర్ కాబట్టి మనం కుండలు రం అలాంటి వాటిలోనే వాటర్ తాగాలి ఫ్రిడ్జ్ వాటర్ తాగితేకూడా ఇప్పుడు కు కోవిడ్ తర్వాత నుండి ఫ్రిడ్జ్ వాటర్ కూడా అవి పడడం లేదండి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే త్రోట్ పెయిన్ కానీ ఇంకా వెంటనే ఇంకా కోల్డ్ అవ్వడం కాఫ్ అవ్వడం వెంటనే అటాక్ అయితున్నాయండి మీరు అన్నట్టు మనము కుండల వాటరు చాలా శ్రేయస్కరం మనకి
అవునండి నిజమే అండి మేమైతే కుండల్లోనే తాగుతామండి ఎండడాకాలం వచ్చేస దంటే చాలు మా ఇంట్లో కూడా అసలు ప్లాస్టిక్ బాటిల్ అస్సలు వాడమండి మాకు మేము ఎక్కువగా అంటే రాగి బాటిల్స్ కానీ వుడ్ వాటర్ కానీ ఇక స్టీల్ బాటిల్స్ కానీ వాడుతుంటామండి
అవునండి నేను జర్నీలో వాడడం ప్రయాణాలు చేసినప్పుడు నేను స్టీల్దే ప్రిఫర్ చేస్తానండి ప్రయాణాలలో మాత్రము
అవున మేమైతే మేము ఎక్కువ అంటే కొనమండి ఇక అసలు మా దగ్గర లేవు అన్నప్పుడు మేము తీసుకొని తాగుతుంటాం మేము మా బ్యాగ్స్ లో ఆల్రెడీ ఒక బాటిల్స్ పెట్టేసి ఉంటాం అనమాట ఇక్కడ బస్ స్టాప్లో అక్కడ ఆపినప్పుడు అక్కడ వాటర్ ఉంటాయండి మేము పట్టేసు కొన్నె మో బాటిల్స్ తో కొనమండి ఎక్కువ అనమాట మేము ఎక్కువ బాటల్స్ పట్టుకొని తాగుతూ ఉంటాం అనమాట
అవునండి ఇప్పుడు ట్రైన్లలో వచ్చే వాటర్ కూడా నమ్మడానికి వేయట్లేదండి వాళ్ళు కూడా వాళ్ళే ఏ వాటి నింపుతున్నారో మనం చూడలేం కదా అండి అందుకోసం అని మనము మనకు ఇంటి దగ్గర అంటే వాటర్ బాటిల్స్ ని ఫిల్ చేసుకొని వెళ్ళడమే మంచిది
అవునండి మరి మీరు ఏ బాటిల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి
నేను స్టీల్ వాటర్ బాటిల్ అండి ఒకవేళ ఆ బాటిల్ కూడా అయిపోతే నేను ఇంకా ట్రైన్ లో ఒక బాటిల్ అట్లా తీసుకొని ని అదే క్యారీ చేస్తానండి కిన్లే అయినా బిస్లరీ వాటర్ ఇవి రెండు తప్పితే నే ఇంక వేరేది ఏం తీసుకొనండి ఇంక్ వేరే వేరే పేర్లతో ఏమేమో వస్తే మనం స్పెల్లింగ్ చూసి కూడా వాటర్ బాటిల్ తీసుకోవాలి ఒక్క స్పెల్లింగ్ మిస్ మిస్టేక్ ఉన్న అది కల్తీ వాటర్ వాటర్ బాటిల్ అన్నమాట
అవునండి ఇవి తప్ప ఇప్పుడు మీరు చెప్పారు కదా క్లింకర్ ఈ క్యామెల్ వాటర్ అని అవి తప్ వేరేది తీసుకుంటే మనం వా తాగిన తర్వాత మనకి లాస్ట్లో అదొక స్మెల్ వస్తదండి
అవునండి అదే వస్తుంది ఇప్పుడు
చాలా అలా కెమికల్స్ కలిపింటారు కాబట్టి అలా స్మెల్ వస్తుంది కాబట్టి మనం తగ్గి చరండి ప్లాస్క్ బాటిల్స్ లో నీళ్ తాగడం మనంగా స్వచ్ఛంగా మనం పట్టుకోవడం మాత్రం తాగితే మనకు చాలా బెటర్ అనమాట
అవునండి ఇంకా ట్రైన్ లో వచ్చే సమోసాలు గాని అవి కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిదండి ఎందుకు ఎందుకంటే నేను మొన్న కొత్తగా రీసెంట్లీ అండి మొన్ననే న్యూస్ లో చూసాను ఆ సమోసాలు అమ్మే అతను సమోసాలలో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాడండి
ఓ అవునా అండి
అలా అన్
ఇక మనం చూస్తుంటాం కదా ఎక్కువ పప్పు గానీ ఇలా గోధుమ పిండి ఎన్నో తయారు చేయాలి కాబట్టి అవి సమోసాలు అవన్నీ అనేసి వాళ్ళు కాళ్ళతో తొక్కుతూ ఉంటారండి తర్వాత దే అంటే అవి చేసేటప్పుడు కూడా నూనెలో దేవేటప్పుడు అవి ఎలా అంటే అలా అవి దేవే వేస్తూ ఉంటారండి ఆ నూనె అసలు అస్సలు మంచిది కాదండి అది తింటే మనకి గ్యాస్ ట్రబులు వచ్చే అవకాశం ఇలా హార్ట్ అటాక్స్ ఇలా కోల్డ్ కాఫ్ మలేరియా ఇకా జ్వరాలు ఏమైనా రావచ్చండి తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది
అవునండి మనము బయట ఫుడ్డు ఎంత తొందరగా వీలైతే అంత ఇంట్లోనే ఎటైనా వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో నుండే ఆ చిన్న చి చిన్నగా మనం అటుకులు పోప్పు వేసుకొని వెళ్ళొచ్చు అటుకులు అందులోనే పల్లీలు ఇంకా శనగపిండి తోటి కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి కొంచెం ఆ శన్ శనగపిండి కలిపి అందులోకి ఆనియన్ వేసి అందులో పకోడీ లాగా అలా వేసి కూడా మనం మన పిల్లలకి మనం క్యారీ చేయొచ్చు కానీ మనం ట్రైన్లలో బస్సు లలో ఇంకా బస్ స్టాప్లలో బస్ బస్ స్టేషన్లలో స్టేషన్ల దగ్గర ఇలాంటి చిన్న చిన్నయి ప్యాకెట్ స్లో పెట్టి మనకు అట్రాక్ట్ చేసి తీసుకోవడానినికి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ మనం వాటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కొంచెం వాటర్ లాంటివి అయితే కొంచెం మనకు అది నీడ్ కాబట్టి తీసుకోవాల్సి ేడేది కానీ ఇలాంటివి అయితే మనం ఇంట్లోనే చిన్న చిన్నగాండి ఏ చే ఆకల ఇస్తుందండి అందులో ఒక స్పూన్ పడేసుకొని ఒక చిన్న చిన్న స్టీల్ బాక్స్ లో అది ఒక మూలకు పెట్టుకుంటే మనం ఆకలినప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు తిని వాటర్ తాగితే చాలా అం డీ అలా కూడా మనం నీట్ గా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు కలుషితాలు ఏమి లేకుండా
అవునండి చాలా మంచి విషయం అండి
దూర ప్రయాణాలు అయితే మాత్రం మనము అన్ని చేసుకునే వెళ్ళాలండి ఇంట్లోనే చేసుకుంట కాబట్టి అ మన ఆయిల్ కాబట్టి మన ఇంట్లో మ నీళ్ళ వేసుకుని చేకుంటాం కాబట్టి హెల్త్ం ప్రాబ్లెమ్ రాదండి మన శుభ్రంగా ఇల్లు శుభ్రంగా మనం శుభ్రంగా ఉంటేనే కదా అంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుది మనకు మంచి ఆరోగ్యం ఉంటేనే కద అండి కష్టపడి పని చేసుకోగలము
అవునండి అందుకనే మనము స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి ఇక ఎండాకాలం కాబట్టి ఇలా ప్లాస్టిక్స్ లో వచ్చే పళ్ళు కూడా తినకూడదడి ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కవర్లో వాళ్లు ఎన్నాళ్ళను ఉంచుంటారు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని అవి ఇవి అన్ని తీస్ కుంటుంటాము దాంట్లో కూడా కలుషితం జరుగుతుందని అనుకుంటాంది
అవునండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఆ కానీ ఇంకా అవి అవి నేను ట్రై చేసిన అండి ట్రై చేస్తా నాకంత పడినట్టు అనిపిలేదు ఇంకా నేను మానేసేసిన వాటిని అవి నై నీళ్ళ సోక్ చేసు కోవాలి అండి నైట్ అ చేసుని మార్నింగ్ మిక్సీ అయినా పట్టుకని తినొచ్చు లేకపోతే రెక్ట్ అయినా అ దని తినొచ్చు
అవునండి మీరు మాకు ఈరోజు చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మరీ ఇంకా ఉంటాం అండి
థ్యాంక్ యూ అండీ